ఎప్పటి నుంచి ఉన్నాయి ఎగ్జామ్స్
జులై లాస్ట్ వీక్ నుండి ఆగస్ట్ ఫస్ట్ వీక్లు ఉంటుది మీకు అని చెప్పిండు లడ్డు సారు
హా అవి కాదు ఇవి ఆర్ఆర్బీ
ఆగస్టు త్రీ నుండి ఆగస్టు ట్వంటీ ఫస్ట్ వరకు ఉన్నాయిగా
ఆగస్ట్ థర్డ్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఓహో
నీకు ఎగ్జామ్ అంటే ట్వంటీ ఫైవ్ లోపు నీకు అడ్మిట్ కార్డ్ వస్తది అనుకుంటా
వస్తది నాకు గుర్తు చేయి ఒకసారి మర్చిపోతా నేను ఇట్లానే ఉన్నావంటే ఏం లేదు ఇంకా
ఆ
అ అ ఆ
ఎగ్జామ్ కి తొమ్మిది నుంచి పది రోజులు ముంగట వస్తదంట అడ్మిట్ కార్డు
పది రోజులా
ఆ
ది అన్నట్టు
ఆహా
అంటే ఎగ్జామ్ ఏడు ఉందో అని చూపీయానికి టెన్ డేస్ ముంగటి తెలుస్తది అంటే హైదరాబాద్నే పెడతావు గానీ అంటే ఏ చెప్ట్ ఆ
మెసేజ్ వస్తది కదా
ఆ వస్తుది
వరంగల్ పెట్టుకున్నట్టున్నా నేను మళ్ళీ వరంగల్ పోవాలి నేను మళ్ళీ ఇంటి పోవను
వరంగల్ పెట్టుకున్నావ అంత దూరం
హా
అంత దూరం పెట్టుకున్నావా
మాకు దగ్గర కదా మరి వరంగల్ ఇంటి నుంచి వన్ అవర్ ఫార్టీ ఉంటదేమో ఫిఫ్టీన్ ఫార్టీ ఇంటి నుంచి అయితే
మాకు హైదరాబాద్ అంత దూరం మీకు వరంగలా
ఆహా ఆ మీకు హైదరాబాద్ అంత దూరమా
ఆ
ఆహా అవును
మాకు వరంగల్ మా భువనగిరి నుంచి ఎంత ఉంటది వన్ హండ్రెడ్ ఉంటది
అవునా
ఆ
ఆ వరంగల్కి ఎంత ఉంటందో తొర్రూరు కూడా అంతే ఉంటది కదా
ఆ
ఆ ఆర్ ఆర్ బి ంట
అవును మీరు ఎప్పుడు చెట్ల కింద పోతామని చెప్పిరు ఇప్పటిదాకా పోయిరా అసలు
ఏంటిది మోహన్
మీరు చెట్ల కిందకి పోతామని చెప్పిరు గా అప్పుడు పోయరా
పోలేదు మేమంటే
ఏమైంది ఆ
అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్సా
మీరు అనుకురంటగా అప్పుడు
అనుకున్నాం అన్న అనుకుంటాం కానీ ఏది కాదు చేయ్యండి పోదమ్ ఎటు అన్న మేము ఏడైతది ప్రియ బయటికే వెళ్ళదు ఇంట్ల నుంచి ఆ ప్రియాంక ఆటే పోయిందా ఇంగ దివ్య నేనేనా ఇంగా మాకు గిన్నెలు ఎక్కడ ఉన్నాయి ఈడ ఇక్కడ పోవాలంటే కాదు
ఆహా
ఉం ఫుళ ప్లానింగ్ చేస్తాం కానీ ఒకటి కూడా కాదు ఉం పోదాం మోహన్ ఒక రోజు చేయండి పోదాం ఈసారి మేమే పైసలు
ఆ
ఇ సరి మేమే పైసలు పెేటిట్ండ
పైసలా పైసలు ఏం అయితది మనకి
అబా ఊకే ఊకే ఏం చెప్తే మీకు
అమ్మా అది ఫైవ్ హండ్రెడ్ కూడా ఒక లెక్కనేనా
ఒక్క ఫైవ్ హండ్రెడే అయినయా పోదం హరికే ఏమో అయిందడిగా పాప చెవి నొప్పి అంటండి ఏమేమో అంటా
రోజుకు వ్యాధి వస్తది ఆయనకి
అవును గదా
ఆ
ఉం
రెండు మూడు రోజులుమో సర్జరీ అన్నాడు ఇప్పుడేమో
ఆ ఘోరం నాతోని ఏమన్నాడు తెల్సా నేను ఇగ హాస్పిటల్ లో అడ్మిట్ అయితా అన్నడు జోకు ప్రియాన్నది ఆ కు సర్జరి నే హాస్పటల్ అడ్మిట్ అయితాడన్నే అమ్మో ఏంది అనుకున్నా
వాడు పొద్దుగల మా ఇంటికి వచ్చిండు
ఊ
ఆధార్ కార్డు ఇరా నాది అన్నాడు ఆ ఆండ ముంది తీసుకురా అంటే తీసుకుండు ఇక పోయిండు వాళ్ళ డాడీ వాళ్ళ ఇద్దరు పోయరు
అవునా
ఆ కొంచెం తొందరగా అయిపోతే కాలేజ్ పోయి అక్కడి నుంచి తీసుని రా రా అని చెప్పినా
అవునా ఉహు మీ దగ్గరనే ఉంద ఆధార్ కార్డు
ఆ ఆయన నా దగ్గర నే ఉండే
ఉహు
వాడి కులా తెల్వదు నా దగర ఉందని
ఉమ్ ఎప్పటి నుంచి మీరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచా అట్లనే ఉంచా అలుల నుంచి చిన్నప్పటి నుంచి అంటె ఫిఫ్త్ నుంచా జంతువులం ఓహో చాలా పెద్ద ఫ్రెండ్షిప్ మీది గొప్ప ఫ్రెండ్షిప్
ఇప్పటి దాకా బాగానే కలిసున్నాం మేము నిజంగా
అవును గ్రేట్ అసలు మీరు ఇంకా కొత్త ఫైన్స్ ఫ్రెండ్స్ ఎవ్వాల్ రాలేదా మధ్యలో ఆయనకైనా నీకైనా
వస్తారు మధ్యలో వచ్చినట్లు హ మద్యల్నే
మద్యాలనే ఓతార మాలెక
మీరు మధ్యలో ఎందుకు వేరు మాట్లాడుతున్నాగ మీతోని
అమ్మో ఫోన్ నే ఏట్లేరు గాని
లేదు ఫ్రీ ఉంటే నేను ఫోన్ చేస్తా
అదే అనుకున్నీంగ ఊ వీడియో అట చెయ్ వీడియో ఎడిటింగ్ అంట నాకు చేయరాదు మా బాబాయ్ బిడ్డ పెట్టింది వాళ్ళ బిడ్డ బడ్డే రేపు నీకు జయొచ్చ మోహన్
నాకు రాదు
లేదు ఉందానే ఊ నాకు కూడా రాదు మంచి మంచి సెలెక్ట్ చేసి అన్ని డిలీట్ చేయవె ఊ
ఇంగ మోహన్ అగొ ప్లేస్ లే
దివ్య ఎస్ఎస్సి, ఎస్బిఐ కి ప్రిపేర్ అయితుందా
దివ్యనా ప్రిపేర్ అయితుంది ఎస్బిఐ ఆ ఓన్లీ ఓన్లీ బ్యాంకింగ్
నో గ్రూప్ డి
హ అప్పుడు చేస్తా చేస్తా అన్నా చేయలేదు అది
ఆహా
కానీ ప్రతీది అప్లై చేయాలి.
హవును
చెప్పలేమ్ అంగన్వాడికి వడ్డయా మోహన్ నేను కూడా చేసుకుంటా ఓన్లీ మ్యారీడేనా
అన్మారీడ్ కూడా చేసుకోవచ్చు అంటగా
నేను చేసుకుంటా మా డాడీ ఎంసిఎ చేసి అంగన్ వాడి చేత్త అంటాడేమో
అంటే మీకు ఏం వస్తది జిల్లా ఏం ఏ జిల్లా వస్తది
మైబగ మహబూబాబాద్
ఆ అయ్యో మీద అంటే డేట్ అయిపోతుందిగా మీది
అవునా అట్లున్నాయా ఒక్కొక్క దానికి డేట్స్ అని మా అక్క దేమో జనగాం డిస్ట్రిక్ట్ మా అక్కది
హ్మ్ జనగామా
హ్మ్ అట్లా ఒక్కొక్కదానికి సపరేట్ డేట్స్టా అవునా ఆహ
ఒకసారి నేను డేట్ కనుక్కొని నీకు చెప్తా ఆగు
హ్మ్ రేపు చేద్దువు ఫ్రీగుంటే
ఆ హా
హా
మార్నింగ్ ఏమో మావన్ దగ్గర పోయోస్తా సాయంత్రం అన్నా లేకపోతే ఈ టైమ్ లో చేద్దాం లే అప్లై
హ్మ్ రాణిస్తారూ అట్లా రాణిస్తారు కావచ్చి సండేసే వెళ్ళాలని అట్లే ఏమన్నా ఉంటాయా
ఆ
సేవ్ చెయు
ఆ ఉంటది గాని వాడు కొత్తగా చేయనండి చెప్తా ఏదో ఒకటి చెప్తా
అదే ఏమనర్లే మనం పోతే రానివ్వకుండా ఉ
ఆఓ ఊ
ఆర్ ఆర్బి ఎక్జామ్ కి నైన్టీ మినీట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇంకా జెండర్ అవేర్నెస్ కి ట్వంట్ టీజెండర్ ఇంటీజెన్స్ అండ్ రీజన్ంగ్ కి థర్టీ మ్యాథమెటిక్స్ కి ట్వంటీ ఫైవ్
ఆ
మాకు ఇవి కూడా గుర్తుండవు తెలుసా ఒక పీడియే గుర్తుంది అన్ని ట్వంటీ ట్వంటీ ట్వంటీ కాబట్టిగ
ఆహ్ ఆ
అమ్మ వన్ బై థర్డ్ మార్క్ అంట మూడు తప్పు పెడితే ఓకటి లేస్పోతదిగా దూరం ఎస్ఎస్సి జీడీలే బాగుంటాది మంచిగా వన్ బై ఫోర్
అ
ఏందే ఏం చెప్తనవ్వె ట్రాన్స్క్రిప్షన్ అయిపోయినీయా ఆ
ఇండియా ఒకటే ఓడిపోతుంది ఊకే ఊకే
అమ్మో క్రికెటా
ఊ
అవేంటి డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచెస్ అయితున్నాయంటగా
ఫోర్టీ నైన్ రూపీసే టికెటు ఫ్రీ
అవును మంచిగా పోవచ్చు కదా నేనైతే అసల్ ఆ స్టేడియంకే పోలేదు ఒకసారి కూడా
అతను
మంచిగ పోతే బావుండు
లోపట్ అంటే ఫిఫ్ ఓ ఫార్టీన్
ఆ హా ఆ ఆ
ఫార్టీ ఫార్టీ నైన్ రూపీసే టికెటు మళ్ళీ దాంతో పాటు లోపలపోతే బర్గర్ ఇస్తారంట
అవునా
ఫ్రీ
అరే బాగుంది కదా
ఆ
హూ
ఊకే ఇంగ్లాండ్ గెలుస్తుంది మనోళ్లు ఊకే ఓడిపోతురు
హా నాకా క్రికెటే అర్థం కాదు ఊకె చూడాలన్ చూత గాని పెట్టుకొని చూస్తా అప్పుడప్పుటికన్నాకేం అర్ధం కాదు అహు
త్రీ టైమ్స్ ఓడిపోయింది మనది
అవునా హూ
ఊమ్
వాని దీపి చూడు బాంటాడు వాడు బక్క గుంటాడు హూ పోదా మా దివ్య ఫార్టీ నైన్ ఏ అంట టికెట్ పోదామంటారు అన్నిటికి పోదామంటారు సినిమాకి పోదామంటారు అటు పోదామంట్రు పోదామంట్రు శిల్పారామం అన్నారు మామూలు గుండ వ్ ప్లానింగ్స్ అయితే
కానీ అన్ని అప్సెట్ అయితాయి
గోరంగా ఊ చి ఎప్పుడు పోతాం దివ్య మనం ఇప్పుడు పోకపోతే. వామ్మో వేపా. అంతా కంమటబుల్. ఊ.
రండు మూడు రోజులు అయితే అది కూడా అయిపోతది మ్యాచ్ లో.
చిన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు సాఫ్ట్ హెరే ఉ. ఏంటిది మోహన్.
రెండు మూడు రోజులు అయితే ఆ మ్యాచ్ లో కూడా అయిపోతాయ్ అంటన.
అవునా.
ఆ.
పోతే బాగుంది కదా.